అర్జున్ గుడ్ ఈవినింగ్ అర్జున్ గారు
గుడ్ ఈవెనింగ్ బ్రదర్స్
ఉమ్ ఏం జేస్తున్నరు.
ఏం లేదన్న చెప్పాలి.
అవునా
మ్
కాలేజ్ పిల్లలచ్చారా?
ఆ రా ఇంకా రాలే రావాలె.
ఎప్పుడొస్తర్ ఆల్ టైమ్ దాకా వస్తారు.
ఎం చెప్పాలేం మనమిగా ఎప్పుడొస్తరో ఎందో
నైన్ వరకా టెన్ వరకా స్టడీ హర్ల్ ఎప్పుడుంటయ్ ఆళ్ళకి
వాళ్ళకు ఒక్కొక్కలిగా నీట్ ఎగ్జామ్ ఉందిగా ఒక్కొక్కళ్ళు లేటోస్తరు ఒక్కొక్క తొందరొచ్చేస్తరిగ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు తొందరొస్తారు. చదువుకునే వాళ్ళు చదువుకుంటరు.
అట్ల ఉంటద వాళ్ళకు అంటే ఏం పరేషాన్ ఉండ ఏముండదా
ఏముండద్ ఎందుకంటే ఏ ఎగ్జామ్ టైమ్ ఆ అవ్ ఈ ఎక్జామ్ టైమ్ కదా బైట వర్షం పడుతుంది.
అవునా ఎక్కో కొడుతుందా?
ఏ లేదు లైట్ గానే కొడుతుంది మిసైడ్ పడుతుందా?
మా సైడ్ ఏమో చూడాలి. పడుతుంది మెల్ల మెల్లగా ఎక్కడ పోతున్నవ్ బైట పోతున్నవా?
ఆ హాస్టల్క్ పోతున్న.
అవునా వెళ్ళు నువ్వు హాస్టల్లో వెళ్ళు నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు అన్ని దొంగ పనుల్ చేస్ తుండె అటు తిరుగుడు ఇటు తిరుగుడు. మ్ తిరగడానికే టైం పొ సరిపోవట్లేద
ఎక్కడా
నూ...... ఓకే నువ్వు అక్కడ కూడా నీకు ఫస్ట్ ఏషినం గదా స్కూల్లో అక్కడ సరిగా నెర్చుకోలే అర్జున్ నువ్ కదా
ఆహా
ఎందుకు
ఉమ్ ఏదో ఇగ నేర్చుకోలే
నీక్ చదవడం ఇష్టం లేదా నీకు ఏం జెస్తా సర్ద్ కొని బిజినెస్ చేస్తావ ఏ ఏ బిజినెస్ బిజినెస్ లో డబ్బులు ఉండాలి అయితే బిసిన్స్ ఐతది
బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగ చేయాలి దానికి
ఓన్ అ ఆయన దగర పోన్ నువ్వు అక్కడ మీ ఫ్రెండ్ జెస్తుండు కదా అది నేర్చుకో నువ్ టే మంచి గా ఆరు నెలలు
అదే అదే ఓకే
నేర్చుకొని తర్వాత ఆయన దగ్గర పోయి ఎప్పుడు ఉంటాది అది నీకు
అది మన ఇష్టం అంతది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అది
ఎప్పుడైనా పెట్టవచ్చు మనం కొద్దిగా మనం స్టేబుల్ అయితే తర్వాత పెట్టుకుందాం అది
అదే అదే అదే అ దాని గురించి ఆలోచిస్తున్న
ఉమ్మ్ తర్వాత అక్కడ ఎక్కడెక్కడ నేర్చుకుంటావు అక్కడకు పోయి మే ఎలోనో వాతే నోకర్నా తు వాతే కర్నో
అది రిమ్స్ లో పోయి నేర్చుకుంటే అయిపోతది ఏముంటది దానికి రోజు మార్నింగ్ ఎయిట్ టు ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉంటది ఏమ్మో అంతే
అవునా
కానీ మనకు హాస్టల్ ఉండదు ఇప్పుడు బయటనే ఉండదా ఆ రూమ్ చూసుకోవాలి లేకుంటే ఏదైనా హాస్టల్ చూసుకోవాలి దాని తప్ప ఇంకా వెరీ ఆప్షన్ ఉండయి
ఓఓ ఓ అ రూమ్ టు రూమ్ టు ఉంటే మళ్ళా అక్కడ నుంచి హాస్టల్ నుంచి తీసుకస్తారు కా మీకు ఫుడ్ ఆయన మన ఊరున్న ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు అట్లానే ఉండాటయినా
ఆ ఫుడ్ వస్తది ఇక్డే కానీ ఫుడ్ వస్తదిలే కర్రీ మనకు పెట్టుకోవచ్చు దానికి ఏముంది గని రైస్ వస్తది
స్ అస్తదా హుమ్మ్ అదే సీను అన్న పోతుందేమో హ్మ్ అనా బాధ పడ రానే మ
ఆ తప్పదిగా
ఉం మరి నువ్
సందీప్ అన్నతో ఎవరు రాలె
ఆయనా ఆయనా ఇప్పుడు పదేన్ రోజులు తీసుకున్నాడట లాస్ట్ లో హాలిడేసు
ఆహా
తె ఎవరు అస్తరు ఎవరు రారు వాళ్ళు ఆయన వాళ్ళు కొద్దిగా ప్రాక్టికల్ గ ఉంటరు మన వాళ్ళే కొద్దిగా చుప్ భయపడుతూ ఆది చాల వాళ్ళ అట్లా ఉండరు వాళ్ళ అమ్మ బాధపడుతది కావచ్చు మెబి
పట్టది
ఉహ్ ఉమ్ మరి
చెప్పారా అన్న మీరె ఇంకేమి ఏం నడుస్తుంది
పలాకెన్ ఉమ్ ఉమ్ చో అదీ ఉమ్మ్ మీ కాలేజ్ లో ఓ ఓ నాకు ఒక అడ్మిషన్ కావాలి అవ్ ఆయన అ ఇంటర్ వరకే చేస్ చేశెగ ఉన్నాడు మారు
అ ఆ
ఉమ్ అయిన ఇవి చుపెట్టాలి
చెర్పిద్దాం చెర్పిద్దాం
ఉమ్ మాదాపుర్ పది మందిని అప్ మార్నింగ్ చెప్ ప్పిన గదా ఇంకోక్కడు అస్తడట
హా
ఉమ్ వాళ్ళు ఒకటే అందరు ఒకటే స్కూల్ అక్కడ
అవునా ఎసెద్దామ్ ఆ ఆ నాకు కొంచెం ప్రాసెస్ ఉంటద్ ఫామ్ ఫిల్అప్ చేసేసి అంటే స్టార్ట్ మిషన్ అవతల్ ఉంటాది గా ఉహుమ్
అదె
అంటిస్
వో పరి ఎంటికి ఎప్పుడు పోతావ్ నువ్ మరి
ఎంటిక్ వొయి ఇప్పుడు ఏం లేదు ప్లానింగ్ చూడాలి య హా మేబి నెక్స్ట్ మంత్ అనుకుంటున్న
నెక్స్ట్ మంత్ పెళ్లి ఉంది కదా మన వాళ్ళది.
అదె ఆ పెళ్ళికి ఇస్తారో ఇయ్యారో లీవ్ మళ్ళా, ఆ పెళ్లి తర్వాత ఇంకో పెళ్లి ఓస్తుంది ఊర్ ఊర్లనే ఆ పెళ్లికి ఇస్తరా ఈ పెళ్లికి తీసుకోవలా
ఆ అట్ల నా అనుట్ లెక్క మై జాలున్ రి ఊకె ఉమ్ అట్ల ఉందా అళ్ళవొవ్ ఒకటే పెళ్ళికి ఏదో ఒకటి పెళ్ళికి పోవాలి. మనకు ఎక్స్ట్రా కాలేజు కాలేజ్ లేకపోతే పోవాలి మనం
ఆ అదే ఆలోచించుకోవాలి గ
ఉమ్మ్ నువ్వు విట్ అటుపోతే త్తవ్ అన్నావ్ కదా నువ్ అఖిల్ దగ్గర
ఆడు ఇప్పడవరకు కాల్ చేశెండు కానీ ఇగ పైసలు ఉండాలె అందరు పోవాలంటే త్రీ హండ్రెడ్ త్రి హం అప్ అండ్ డౌన్ ఛార్జ్ ఆయుతున్నాయ్
అవునా
అడ్ ఇందాకా ఫోన్ చేశిండు కానీ నేను లేపలే
ఉమ్ అదేమన్ రూటా
ఆ రమ్మన్ ఆ వు
ఉమ్ అహా వర్షం పడితే మాక్ కర్రీ ఎట్లా దిస్ హలో
మ్ ఇగ మీరే ఎవరో రావాలిగా మనం ఎం చేయలేం దాని కా
చాలానే పడేటట్టు ఉంది
ఆవ్ మబ్బు అయితుంది మొత్తం
మ్ అయిందా ఇప్పుడు మెస్ స్టార్ట్ అయిందా మీది
కాలే ఇంకా టైం ఉంది సెవెన్ థర్టీ
సెవెన్ థర్టీకి స్టార్ట్ అయితదా ఇవాళ ఏముంటది స్పెషల్స్
నాదె ఉంటది అచ్చ్ సాంబార్ రైస్ కర్రీ స్పెషల ఇంకెముంటది
అవునా ఉమ్ ఇది ఇరవై మాట్లా ఇంగ మేము వస్తాం తర్వాత ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని
ఆ రండి రండి మీరు వచ్చినాళ్ కూడా అబ్బై మనం రూమ్ వొళ్ళు ఉంటారుగా పలకు పంపిచిన ఏమ్ కాదు
కాని పంపిస్తాం
హ్మ్
అదే
వాళ్ళ మెస్ ఒప్పెన్ ఉంటద లేకుంటే మీ దగ్గరనే వాళ్ళు ఉండాల
వాళ్ళ మెస్ ఓపెన్ ఉందేమో ఆఫ్టర్నూన్ ఓపెన్ ఉండే
ఆ
ఇప్పుడు కూడ ఓపెన్ ఉండచ్చు మేబి అ గ్యాస్ మ్యాస్ పోయిందంటే అ బంద్ చేస్తున్నరు అట్లా
అ హా
నిన్న కూడా ఏమో వాళ్ళకి అదీ రైస్ బగారారై ఏమంటారు పులిహోర రైస్ పెట్టారంట
ఆ అవునా ఏదొ ఇగ వాల్ల దగ్గర ఉన్న కూడ అట్లానే ఇస్తారిగా వాళు కావాలని కూడా చేస్తారు
ఊ మ్
ఉమ్
ఇప్పుడు గ్యాస్ లేదని ఆ షాకుతో ఏమేమో చేస్తున్నరు పొయిల మీద చేస్తున్నారు బంద్ చేసేస్తున్నారు ఒక రోజు ఒక రోజు చాల చేస్తున్నారు అట్లా ఉంది వాళ్ళది
అవునా అంతే ఉంటది ఇగా వాలది
వా పోయినవమరి కాలేజి పు పోయినావా ఏమి ఇంక ఎంతదాగ ఉంది
కాలేజ్ లోపల ఎంటర్ అయిన ఇంగ రూంకు పోవాలిగా
అయిన ఇక్కడ మన వాడెక్కడున్నడు ఇంకొక్కడు
వాడు పైననే ఉం
పైనే ఉంటుండ
వీళ్లు ఉంటరు ముగ్గురు వీళ్లకి రెండు పెరుగు ప్యాకె ట్ ఇస్తుందేందీ అంతా పెద్దది
ఎవరు వాళ్ళు
ఈ మాముూలే వర్ వర్కర్సు వీళ్ళు ఉంటారుగా
ఆ
వీలు మా దగ్గర ఉంటారు సింహాద్రి అనే వాళ్ళు వాళ్ల
మీకియరాళ్లు
మాకియ్యరు మేము ఆన్నే తింటాం కా కాబట్టి మాకు ఇయ్యరు వాళ్ల నలుగురు కోసం రూమ్ లో తెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు
మ్మ్మ్మ్ మనవాడైతే తినడు ఆయన అయితే తినడు అస్సలు తినడు ఆయన ఫస్ట్ నుంచి అంతే ఆ పెరుగు తినుడైన పెరుగు పాలు ఇవి తాగడు తినడు
ఉమ్
ఇప్పుడు పెరుగూ అన్నం ఇంకా ఏమేమా కూరా పంపు ఏదైనా కూర అది చేకోడికూడా పంపు
అది ఉంటది ఆఫ్టర్నూనే లేకుంటే ఈవినింగ్ ఆ ఎగ్గు ఉండేటప్పుడు ఉంటది అది రోజుండదది
ఎగ్గుంటదా మీకు
ఇప్పుడు ఉండది మండే మండే సాటర్డే
తింటున్నావనువ్ నాక్ చేసి తింటున్నావా
ఇంకేం తిన్లే ఇప్పుడువరకైతే తిన్లే మరి
నేనైతే లెవెన్ డేస్ తింటలేనిప్పుడు
మీ రూమ్ లో తిన్నదే లాస్ట్ అయ్యింది నాకు కూడా అది
అదే సరే సరే సరే మరి ఆ
ఏ కట్ట